ఆ
ఆ
హ్మ్ దే ఇనబడుతుందా
హ్మ్ గనిపిస్తుంది
హ్మ్ ఏం చేత్నారు
ఏదా పోర ఉన్నట్టున్నాను
మ్మ్ హు
హ్మ్ ఆ చిక
ఎంతా ఎంత దీస్ తున్నారు మీకు
ఏవొ హండ్రెడ్ రూపీస్ తె తెమ్మన్నానమ్మ మరి ఎంత ఏసారో తెల్దా
హ్మ్
హ్మ్
ఇంగేంటి విషయ ఏ ఏంటి దాన్ దగ్గరికి ఎళ్ళావ్
ఆ అది తెల్దంటాంది అది
ఆ
హ్మ్
రింగ్ ఇచ్చావ్
చెప్తాన్లే భాగవతం నీకి
ఆహా హ్మ్ ఇంగేంటి సంగతులు
మరే
ఓన్లీ చికెన్ కర్రీ ఎ నా
సెగెన్ కరీ రైస్ వొండేసాను
ఓహో హ్మ్ నేను దానికే చేసా టూ టైమ్స్ చేసా
హ్మ్ హు
ఆ వెంట వెంటనే జేసేసా రెండు సార్లు
ఓహో
మళ్ళీ చేస్తాన్నా ఉండు లైన్లోనే ఉండు అనుకొనీ నెట్ ఆన్ జెయ్ అన్నాం ఫస్ట్ ఆ అల్లా దక్కయ్య అంటాంది ఆ ఆ తరిగ నా సేమియా గుర్తొస్తుందంట అక్క నీ సేమియా మిస్ అవుతున్నాను అక్క నీ వీడియో గూడా ఉందా అంటే నువ్వు డిలీట్ జేయలేదా
ఆ ఓ హొ
ఆ అప్పుడప్పుడు చూస్తానక్కా అ టందే అవునా ఏవే అ ప్పుడంటే కొంచెం తిరగలే ఎవరు చేసినా అలాగే వచ్చుద్దీ కొంచెం సేమీయా ఎక్కువయింది అంతే రానే బానే జాత నా వంట్లకి వంక ఎవడు పెట్టడు ఏదో అ అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతాయేమో గానీ అప్పుడు అంత గ్రిప్ లేదు ఇప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం నేర్చుకున్నాలే అన్నా
హ్మ్
ఆ అదే బిర్యానీ అయి బానే జేత్తుంటా అవునా అక్కానీ బావుందా అంటా ఆ బావుందే బాగోలేదని ఎవడ అన్ నేను ఎన్నిసార్లు జేసానో అక్కడకి వచ్చాక జేస్తాలేే అన్న
ఆ
ఆ
చేయాలి చేయాలి
ఉమ్ డిస్టర్బ్ చేయకుండా అందరుూ ఉంటారు కా మరి ఒక్కొక్కరు ఒకొక్కటి కోసి ఇచ్చామంటే నేను పోయి దగ్గర కూర్చొని చేసేస్తా ఉంటా అన్నా ఆ భలేదాను వె అక్క అందరంళ్ళ చేస్తా ఉన్నాముం మేము అందరం అం
మంచి
ఆడు ఆడు కూడా మా డాడు ఆ గులాబ్జామున్ కూడా కావాలంట దానికి అవునా సద్దవలే అన్న అదే అన్నీ తిని పెడతారు వాళ్ళు
అవును తింటలి బాను తింట్ర అమ్మా మంచి పనే ఊద తారాల
అదే ఊదేస్థరు అయిపోతది ఉమ్ ఇకెంటి సంగతులు అదే మాట ఏంటి ఊర వెళ్ళిందంటగా తా అంటే ఆ ఎవరికో బాలేదు అని చో గిలిందంటా భలే బీసెన్ రోడ్ ఇలా వెళ్ళి అలా వ చెత్త ధే అన్న మావయ్యతో
ఆహా
ఉమ్ ఆయ్న్ ఇప్పుడు కూడా మాట్లాడాలి
ఉహుమ్
ఉమ్
అదే
ఉమ్
సాయంత్రం కల్ ఉంటది అక్కడ
అదేలేే అయినా అన్నిటికి వెళ్తారంటే బాబు
మరి అలికియోపికెనామా
అదే అయినా అన్నిసార్లు వెళ్ళి రావడానికి మెచ్చుకోవచ్చే బాబూ
ఉమ్
అలా అలూరు కూడా ఎల్ అలూరే కదా మర్చిపోయి
ఆలూరే బుజ్జి అదే ఎవలం వాల్ చెల్లి తను ఎళ్తార్ ఎందరున్నా అక్కడ నుంచి అక్కడ అందరు కలిసి హుమ్
ఎంచెత్తం కూర ఎలా చెత్తునావ్
కూర అవుదుందమ్మ ఉల్లిపాయలు ముక్కలు కోసేశాను అల్లం వెల్లులి పేస్ట్ చేసాను పచ్చిమిరప పయలు ఐఎఎస్ ఆ
అంటే మ్యాగ్నేట్ చేయకుండా జస్ట్ డైరెక్ట్ ఏసవా ఆ
ఉంచ కాసేపు ఉంచి హుమ్
అదే ఒకసారి మటన్ ట్రై చెయాలి ఎప్పుడైనా మటన్ ధమ్ బిర్యానీ ఆ ఎప్పుడు చెయ్ల నేను అంటే అంటే వాళ్ళు ఎక్కువ శాతం చికెన్ తావడం వల్లా చికెన్ ట్రై చేస గాని చికెన్ ఇక్కడ బాగ్ కుదిరింది అక్కడ చేశా అక్కడ వచ్చిందిలే కాకపోతే ఇక్కడ నేనెంటంటే అంటే రైస్ మీద కొంచెం పసుపూను పాలు కలిపి అది గుడా ఎసా ఆ అలా కూడా ఎస్ తను అది ఫస్ట్ టైమ్ ఇలా ట్రై చెయండి నో కానీ బాగ్ కుదిరింది రైస్ కూడ బా ఉడికి మం మంచిగ్ వచ్చిందిలే కాకపోతే అన్నిటికీ పొదీనా ఆ మళ్ళీ కొంచెం ఫ్రై ఆనియన్స్ అవన్నీ చెయ్యాలి టైమే కొంచెం అన్ని దగ్గరుండి పది అంత మంది ఉండకుండా పొయ్యి దగ్గర ఒక ఇద్దరులా ఉండి చేసుకుంటే అసలు చక్కగ
ఆహా!
హుమ్ బానే చేసా బానే వచ్చింది
ఆ ఈసారి మటన్ తో ట్రై చెయ్యాలి. మటన్ తెప్పించలా తెప్పించి మ చాలా బాగుం మటన్ అది ఏదైనా! అయినా సరే ఎంతసేపు మ్యారినేట్ చేస్తే! అవర్స్ టూ అవర్స్! అలాగ పెట్టీ తే అంటా చాలా బాగుంది ంట ఆ అసలు ముస్లిం వాళ్ళు ఏం చేస్తారో తెలుసా నైటే వాళ్ళు తెచ్చేసు నైటే కొంతమంది మొన్న ఒక అమ్మాయి రీల్ లో చెప్పింది మేము నైట్ అదే నైటే రేపు చేయాలనుకున్నాం అనుకు కోన్నాయిటతేచ్ అీ కలిపేసుకొని చికెన్ లాగ అన్నిీ కలిపి ఉంచేసుకొని నెక్స్ట్ రోజు తీసి చేస్తారంట అందుకే బాగా టేస్ట్ వస్తాయి వాళ్ళకి ఆలుూ కొంత మంది సాఫ ెండ్ కూడా వేస్తారు కు కుంపువ్వు అలాయస్త పళ్లుు కానీ అదు మా మనం వెయ్యం లే గానీ అంటే ఉంటే వేసుకోవచ్చులే కలర్ ఉంటే కలర్ ఎక్కువ ప్రిఫర్ చేయ్యరు కదా ఆ అందుకు పస్పేస్ చేేస్ లేదు కదా అని గుర్తొచ్చి పసుపేస్ చేసా బాగుంది
హాఫ్ కిలో మటన్ తెచ్చుకుంటే అ లా చేసుకుంటే బాగుంటది
ఉండాలే ఎప్పుడు
హు
ే అదే అన్న బాస్మతి రైస్ తో చేద ఒకసారి చేస్తే పేస్ట్ అయిపోయింది అక్క అంది అయితే కొలతలు సరిగా తెలియలేదేమో
హు
నార్మల్ రైస్లాగా చెయకూడదు అది
అవును అలా చేసిందా అందుకే అది పాడైపోయింది
అదేంటి ఫోన్ లో చూ తారుగా అల్లకి తెలీయదా
ఆ అది మా అమ్మలుగ చేసేద్దాంలే అన్ చేసేసింది
ప్పుడు మాముూలు రైస్తో చె మాముూలు రైస్తో ఒద్దు బాగోదు తిన్న ఫ్ తిన్న బి ర్యానీి తిన్న ఫీలింగ్ ఉండదు
హు
అమ్మ అంతే ఒక్కోసారి చేసిద్లే గాని ఎక్కువ శాతం నేను బాస్మతి రైస్ అలవాటు అయిపోయి
నీకు అలవాటు అయిపోయింది
ట వీళ్ళ ఇంటికి వెళ్ళాకల మేము ముందల కూడా చేసే వాళ్ళంలే మేము బాస్మతి రైస్ తోనే బిర్యానీ చేసుకునే వాళ్ళం కాకపోతే ఎప్పుడన్నా తినాలని పిచ్చినప్పుడు మావులు రైస్ కూడా పొడవగానే ఉంటాయి కదా అని దాన్ తో కూడా చేసేసుకునే వాళ్ళం
అవున
ఆ
మ్ హు
ఏంటో రొయ్యలు బిర్యాని అని ఇవన్నీ ట్రై చెయ్యాలి దా నాక్కడ కొంటున్నారు గాని కర్రీకి సరిపోతుంది అప్పుడు ఒక టూ కేజీస్ లెక్క తెచ్చుకుంటే హాఫ్ ఏమో కర్రీకి హాఫ్ ఫెమో బిర్యానీ లో కి చేసుకోవచ్చు పెద్ద రోయలయితే ఆ ఒక ఏడు వందలు పట్టుకోవాలి రెండు కేజీలయితే ఏడు వందలు పట్టుకోవాలి రొయ్యలు మాకు అక్కడ పెద్ద రోయ్యలు మూడు వందల యాభ బై ఆదివారం వస్
ఆ ఇక్కడ అంతేనమ్మ
ఆ
ఇక్కడ అంత రేటు
హ ఇ లైట్ర్ ఉది ఎవ లేదు ఆ
ఉమ్ ఇక్కడ అంతే
అది
అమ్మ
ఉమ్
గ్యాస్
అమ్మగ్యాస్ ఈ రోజే పెట్టిందంట
ఉహూ
ఈ రోజే పెట్ట అమ్మో లేకపోతే దొరికిపోయే వాళ్ళం అని అంటుంది
అవును
లేట్కి ఇచ్చాను ఎప్పుడో బుక్ చేసింది పది రోజులు పైనే ప. పదిహేను రోజులు కూడా ఎప్పుడు అయిపోయింది.
ఆ మరి అప్ అలాగే వస్తుందమ్మా
ఆహా వస్తుంది కరెక్టే కానీ బుక్ చేసిందా బుక్ చే! తన్నడందట? అయ్యో ఓ అలాగా!
బుక్ చేసిన టెన్ ఫిఫ్టీన్ డేస్ క వస్తుంది.
ఆ.. అదే. ఆ. ఇంకేంటి సంగతులు
మరేటమ్మా
అదే ఏం కూరలు చెత్తవేమని ంట ఏంటది? బంగాల్దుంప ఫ్రై చేస్తుందంట చికెన్ ఒకంటే చాత్ చికెన్ ఒకటి చేస్తందంట! అంటే ఫ్రై వధ్ధు ఉడకబెట్టి చేసిద్దా లేకతే!?
లేదు లేదు ఆయిల్ లోనే వ అది ఆయిల్లోనే సిమ్ లో పెట్టి కానీ బాగా చేస్తుంద అమ్మా అద ఒక్కటే దానికి బాగొచ్చు.
ఆహా!
చాలా సన్నగ కోస్తుది.
ఆ
దాన్నే మెచ్చుకోవాలి.
ఆ హా
కోసబా ఆ అదొక్కటి బాగా చేస్తుది ఒక్కసారి నేను కూడా తిన్నాను. బాగుంది.
ఆ
ఉమ్ అలా అమ్మ ప్రేమ పెధాది అదే అదే పెధాది అదే ఆ ఆలుకూర వండొస్తుంది అంతే
ఆహా! అదే చికెన్ కర్రీ ఉండిందంటలామ్మ ఆ మధ్యాహ్నం వన్ండేస్ వెళ్ళిపోయింది ఆంటమ్మా అవునా పోర్లే ఉమ్ మాది ఇప్పుడు చపాతి అంట ఉమ్
ఉమ్ నేను చేయలేధుర ఎడ్స పెట్సనలే మాకు చపాతి తిన్న రైస్ ఉండల్ సీ
అవునాా ఏ
ఆ నేయ ఉండ్లే నామ తెనుకొండరాయిస్త
ఆహా అదే అదే లే ఇదేంటి స పేరుగాన్న వాళ్ళ అదేన వచ్చు
ఉమ్
ఆ
నా
అదేను అం త అ లే తె కాకపోతే ఒక్కోసారి ఇప్పుడు తినట్లేదులే ఇది వరకు అలాగే అన్నం అలవాటు కానీ
ఉమ్
ఇప్పుడు మూడు తిన్నాదంటే అన్నం తిను ఏమన్న మజిగాాల థాగెస్తా కా ని ఏ రెండో ఒకటో అలా వెల్తీగా తింటేనే అన్నం తింట
హోమ్
హం ఇంకేంది సంగతులు బాబాయ్ బయటికి వెళ్ళారా ఆ ఇంట్లో ఉన్ చ్చిన ఇంట్లో
ఆ ఆ
అమ్మో ఇంకేం సంగతి అక్క చెప్తాను ముందు నువ్వు రా అక్క అంటే ఏంట్రా నమ్మకం లేదా నే రాను అనుకుంటున్నావా అన్న ఆ లేదక్కా రా క వస్తే తిప్పుతాను అన్నానుగా అన్నది ఉమ్మ్ ఉండు కాల్ కట్ చేస్మా
ఆ సరే
ఏడ్వాక్